ఆ బాగున్నావా.
బాగున్నానండి మీరు బాగున్నారా అం ఏం చేస్తున్నావ్ ఏం లేదండి నాకు రెండు మస్మిలాని తరుగుతుండే చూస్తా ఉన్న ఎట్లా జరుగుతుందా అని
అవునా అ మీ ఫ్రెండ్ కి అలా కోయడం కూడా వస్తుందా
అంటే తిక్క తిక్క నా అంటే నా తెలుస్త ఆ పిల్లకి బద్దకం అని తెలుసు. కానీ ఇరవై ఆరు పిల్లలు కట్ చేస్తాను అంటే షాక్. లో ఉన్న అనమాట ఏంటి ఊరికే అట్లా
ఓ
వాళ్ల రూమ్ లో పాప ఉంటుంది అండి ఆ పాప కట్ చేస్తాది ఎప్పుడు నిన్న పప్పం బారా మసాలా కూడా ఆ పాప కట్ చేసింది.
అవునా
ఆ పిల్లతో చాలా ప్రోఫ్ ఈ స్టైల్ అనమాట బయట కట్ చేస్తాది చూడు అలా కట్ చేసింది నాకు అసలు నేను చాలా భయం కట్ చేయాలంటే చేయి కట్ చేసుకుంటానేమో అని కానీ కట్ చేస్తా
ఓకే ఓకే ఉమ్ అయితే నీకు వంట చేయడం వస్తుందా
పెంట్ట చేయడం వచ్చు వంట రాదు
అంటే ఇంకా చిన్న చిన్న వస్తాయ
ఆ వచ్చండి మ్యాగి మ్యాగీ ఒకటే చేసాన మ్యాగీ ఆమ్ లేట్ ఇంకా ఏం చేస్తాను ఇంకా తెలీదు ఇంకేం చెయ్యలే కూడా ఎప్పుడు చిన్నప్పుడు ద్దాం అనుకున్నా మా అమ్మ వొద్దున్నలేనిన్న చేసేస్తా ఉంటాది జస్ట్ మా అమ్మకి తెచ్చి ఇస్తా అన్ని అంటే కట్ చేసి ఇస్తా ఆడ ఈడఅన్ని ఉంటాయి కదా రోజు ఒక్కో ఐటం ఒక్కో చోట ఉంటాది అనమాట కిచెన్ లో కొన్ని ఫ్రిడ్జ్ ఇట్లా కొన్ని అట్లా అన్ని తెచ్చి ఇస్తా మా అమ్మ అన్ని ఇట్లా అని ఏసి చేసి ఇస్తది అన్నమాట
అవునా. హ్మ్ అయినా అట్లా కట్ చేయడం కూడా వచ్చి ఉండాలిలే.
ఆ. అవునండి చాలా ఆ కళా పోషణా ఉండాలి దాంట్లో.
హ్మ్.
మీరు మస్క్ మిలన్ తింటారండి.
ఆ తింటాను బాగా. నువ్వు.
నేను. ఉత్తి షుగర్ ఒకటే తింటాను అండి ఆహా అది అత్తది సప్ ప్పగాడి తన్న
హ
ఇంకేంటండి ఏమి రోజు మీరు కాలేజ్కిి బేదా
ఆహా అంటే పోలేదు ఇం నిన్న అంతా సాలయిపోయిడా అందుకు
ఓ ఎక్కడి ఏమి ఎక్కడికినా వెళ్లారా అన్న మీరు
ఆ ఇక్కడి దగ్గర్లో మా ఊరి దగ్గర్లో ఒక గుడికి పోయింటి మీ
ఓ ఏ గుడికి వెళ్లారు
లేపాక్షి అనేసి వెళ్దాం అనమాట
ఆ ఎలా ఉ అంటే అక్కడ మి ఫేమస్ క ఏ దేవుడు ఉండేది
ఆ దేవుడు వచ్చేసి తెలియదు గానీ అక్కడ సంంభాలిని అన్నిీ చూస్తా అంటా
అక్కడ ఏదో ఒక స్తంభం గాలిలో నిలబడి ఉంటుంది అంట నిజమేనా
ఆ అది నిజమే అది ఇట్లా ఉంటుంద అనమాట ఏ సపోర్ట్ లేక్కకుండా దాని కింద కొంతమంది ఇ చిప్స్ పెట్టి తె
మీరు ఎప్పుడుైనా ఎలా టెస్ట్ చేశారా
ఆ చేసింది
అయితే వర్క్ అయిందా నిజంగానే అలా జరిగిందా
ఆ నిజంగానే చనా అది బాగా కట్టిచ్చార అనమాట
ఓ అయితే ఈసారి నేను మీ ఊరికి వచ్చినప్పుడు నేను పిర్సుకెళ్ళాను
ఆ పోదాము
పిలుసుకపో వచ్చార
ఆ వెళ్తాను ఇంకా అక్కడ చనా విశేషాత్మకమైన ఆ ఉన్నాయన్నమాట ఆహా అంటే మామూలు ఇంకా సీతమ్మ పాదం ఉంటుంది కదా
ఆహా అవును నేను చూస్తా
ఆ అదే మామూలుగా రావణాసుడు పట్టుకోడానికి వచ్చేటప్పుడు ఆమె ఉయ్యాల నుండి ఒకే అడుగు అట్లా పెట్టేసింటే
ఓ కనీప్పు న ఒకసారి చిన్నగున్నా ఇప్పుడు వెళ్ళాక చాలా పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది అమ్మాయి కాలు
ఆ అదే ముందు మనుషులయితే గిన చనా హైట్ గా ఉండే వాళ్ళంట
నని ఈ స్టోరీ తెలుసా మీకు ఎందుకు అది లే పాక్షి అని పెట్టారు
ఆ ఎందుకంటే రావణాసుడు అదే ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక పక్షి చూసిండ చూసింటుంది అందుకు అది రావణాసురు ని వెంబడిస్తూ వెనక వెళ్తాంటే అది అబ్జర్వ్ చేస్తాడు రావణాసు దాన్ని బాణమేసి అక్కడ పడిపోతుందన్నమాట ఇంకప్పుడు రాముడు వస్తాడు. లే పక్షి లే పక్షి అంటే అప్పుడు ఆ పేరు లేపాక్షి
ఓ ఓకే అయితే మీకు ఈ హిస్టరీ గురించి బాగా తెలుసు అనుమాట పురాణాలు
ఏదో అట్లా అట్లా తెలుసానుమాట
అవు
ఉం అప్పుడు టెన్త్ క్లాస్ లో రామాయణం అని ఒక ఆరు ఖండాలు ఉంటాయి కదా దాని వల్ల ఏదో అట్లా తెలుసు అప్పుడు చాలా బాగుంటాడ
అ లెసన్ వస వచ్చి దంటే అని చెప్పేటప్పుడు అందరు మా క్లాస్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చొని వింటారు. అ ఏమి గలాటా చేయము
ఆ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది ఉ దంతో రామణ కథ అంతా ఉంటుంది అలాగే సీతమ్మ వారు ఎంతో బాగా రాముని కోసం వనవాసం కూడా చేస్తారు. ఆ వెయిట్ చేస్తూ ఉంటారు. నాకా అందరూ ఇష్టమే
అ ఒక్కరు ఫేవరెట్ ఉంటారు కదా వినాయక్లా ఓకే
ఆ ఈ పని ఇనాకునా వినయక్ కునే ఫస్ట్ తలుసుకొని చేస్తారంటారు కదా ఆ ఎందుకనే కాదు వినాయకుడిని పండగంటే ఇంకా మరీ ఇష్టం
అయితే నిమజ్జనం అప్పుడు ఉంటావా మీ ఊర్లో
ఆ ఉంటాను బాగుంటుంది అసలు వినాయక చవితి చేస్తాను అసలు పండుగ ఇంకేది ఉండదు.
ఒకే మా ఊర్లో నిమజ్జనం బదు చేస్తార్ సెల్ ఫోన్లు షాపులు అన్ని క్లోజ్ చేసేస్తారు. మెయిన్ టవర్ క్లాక్ దగ్గర క్లోజ్ చేసేసి మొత్తం ఒకప్పటి తక్కువరిజ స్
ఓ
ఇంకా సలింగాన్ని బాగా తిరగచ్చు ఇలా డీజే లు కూడా పెడతారు మధ్య మధ్యలో అందరే గుర్తార అంతంతా బాగుంటది అందుకే ఎప్పుడైనా మా ఊర్లో ఉన్నవాళ్ళ లేదు మోస్ట్లీ పండడుకి వచ్చినా ఇప్పుడు నిమజ్జనంకి వద్దాం అనుకుంటార అనమాట ఎంజాయ్ చేయ్యచ్చు అనేసి
అవునులే మా ఊళ్ళలో కూడా డీజే బాగా పెడతారు డీజే పెడితే మేము బాగా ఎగురతాం అనమాట
ఆ ఎప్పుడైనాట్లా ఎళ్ళారా
ఆ వెళ్ళిండి ఇంటి దగ్గరే కాబట్టి గురిగి అట్లా ఎగిరేసి ఇంకా వేరే చోట అంతా ప్రసాదం కోసం అట్లా పోయినం
ప్రసాదం కోసం పైనార దేవుని మొక్కొనికి కాద
అంటె దేవుణ్ని చూస్కుంటూ ప్రసాదం తిను
ప్రసాదం అంటే గుర్తొచ్చింది మొన్న ఉగాది కదా గుళ్లోకి ఎళ్తాం అన్నమాట నార్మల్గ మాకి పాతూర్లో ఫేమస్ అన్మా ట పాతూర్లో ఫేమస్ అన్మాట ఇట్లా ప్రసాదం ఎంతొ బాంటది తెసా పులిఫోరం చాలా బాండింది బా తిన్న రెండు గుళ్ళలో బా పెట్టారు ఫ్రసాదం
ఓ ఏం ఏచ్ ఏం పెట్టినారు
చానా బాంది గుర్తొస్తే బాదేస్తుంది చాలా బా చేసార అన్మాట అక్కడ మామూల్గా తెల్సిన వాళ్ళు ఉంటరు ఒక గుళ్ళో కానా రోజు మేమ్ పోయ్న టైం ని ఎవ్వరు లేరు ఒకళ తెల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంత పెద్ద కవర్ మకీ కట్టిస్సరు ప్రసాదం వేరే వాళ్ళు ఉం అమ్మవారిశాల
ఓ
ఉ
ఎది బాగా ఎంజాయ్ చేసావ
ఆ ప్రసాదాల్ బా తిన్నా ఇంక తర్వాత మా తమ్ముడు బయటికి పోదాంటే తినేకి ఎల్లినాం ఒక చోట్కి ఇంకా అక్కడ పోతే ఇంకా ల్ మమూల్గ ఇ టన్కి ఏళ్ళినం అప్పట్కి అంత వాళ్ళు ఫుడ్ ఐపోయింది కొన్ని ఐటమ్సే ఉన్నాయని చెప్పారు ఇంక కొన్ని ఐటమ్స్ తిన్నాం తర్వాత మా తమ్ముడు వేఫిల్ కాల అంటే వేఫిల్ తినికి పోయ్నం అహా వెఫిల్స్ ఊమ్ కానీ తినలేక చచ్చి పోయినం ఎక్కువ అనిపించింది స్వీట్ ఎక్కువ ఎగటి కొట్టేసింది అంటె ఫైవ్ మెంబర్స్ వెల్లినం ఫోర్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది గదా అని ఫైవ్ ఆర్డర్ ఇచ్చాం అంటే ఫోర్కే పే అన్నమాట ఒకటి ఫ్రీ సెవన్ ట్వంటీ ఐంది దాన్కి
వామ్మో దానీకే అంతన
గ వెఫిల్లు అది కొంచం ఎక్కువా
ని ప
ఏమంటె మా బావె పే చేసాడు దానికి ముందు మేము ఇంకొక దానికి పోయ్నం తిన్నికి నార్మల్గా అప్పుడు మా న పే జేసి
ఒకే ఉమ్ సరే మరీ
ఆ ఒక్కె అండి
ఉహ్
బ్యన్
ఉహు